హలో
ఆ బాగున్నారా
మిము బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి మీ కుటుంబంలో వాళ్ళందరు బాగున్నారా అండి
ఉ బాగున్నారండి
ఉహూ
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇే పడుతుందాం అనుకున్నా కాకపోతే మా సిస్టర్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాన్ లే
అవునా డిస్టర్బ్ చేసాను అండి నేను మీ ఉమ్మి
అల్ లేదండి అన్ నేను
అంతే ఊబరిగా చేయబోయి మీకు చేసానండి నన్ను క్షమించండి
లేదండి ఇప్పుడే కట్ చేసింది పడుతుంటాను అప్పుడే ఇక మీరు మెసేజ్ చేశారు ఆ అవునండి ఒక్యాన్ ఏమి ఉమ్ బా నా యాలమ్ మాట్లాదు ఉన్నారే ఏజేప్తున్నారండి
ఏ మీదన్నా నిద్రపోోదమని అనుకుంటున్నాము కాకపోతే పోలేదు ఇంకా
మీ స్నేహితులు అంటే ఎస్ లేదండి
ఆ
ఏం చేస్తున్నారా అండి
ఇంకోో మా రూమ్మేట్ అమ్మాయి ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది ఇంకొక ఫ్రెండ్ ఏమో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకొక స్నేహితురాలు ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎవరు లేరండి ఒక్ కదన ఆ
వెళ్లిపోయారా అండి
అందరు న అంటే మాఫ్ ఫ్రెండ్స్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి వేరే వాళ్ళు ఉన్నారు పోతే నేను ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు
మా ఫ్రెండ్స్ అందరూ పడుకున్నారు వాళ్ళు మంచి నిద్రా పోతున్నారు కొంత మంది పిల్లలు ఫోనులు చూసుకుంటున్నారు
అవునా
ఎతే బైటికి వెళ్ళ రా అండి
బయట్ ఈవినింగ్ అట్లా ఈవినింగ్ వెళ్తామండి
బాగ ఉండుతున్నాయింట
అదే అదే అందుకే ఈవ్నింగ్ ఎలా వెళ్లేసి కొంచెం అంటే కొన్ని వస్తువులు ఉన్నాయి తెచ్చుకోవాలి అవి తెచ్చుకొని
సాయంత్రం అయితే చల్లగుంటది మనకులా అప్పుడు సాయం కాలం మేల్లే తెచ్ పోండి అయిపోద్ది
తెచ్చుకోవాలండి పానీపూర తినాలి ఇంకా స్వీట్ తినాలి ఇంకా టైం ఏం తినాలి జ్యూస్ తాగాలి
ఇగ ఆగండి టీ వద్దులే అండి ఎండకి
అే వొదునిటి వల్ల కాదు అసలే ఇప్పటికే వేడి ఎక్కువ
చాల మంది బాగుంటరు
మీరు బయటికెళ్తే ఏం తింటరండి తరచుగా
ఆ పనిపూరి తింటాం మ
పానీ పూరి ఇంగ
ఎక్కడికెల్నా అ
నేను ఇంకొక మా ఫ్రెండ్ ఉండేది, అంటే బీటెక్ ఫ్రెండ్ ఉండే. ది ఆ అమ్మాయి మాత్రం ఇంగ బయటికెళ్ళి తిందామంటే పానీపూరి వంద రూపాయలే పక్క తినేదండి. థర్టీ థర్టీ ఏమో స్వీట్ పూరి. థటీ థర్టీ స్వీట్ పూరి తర్వాత పానీ పూరి ట్వంటీ ట్వంటీ, మేము వంద రూపాయలై తిన్నాంమని, ఆ అంకుల్ ఉంటడు కదా. తను మాకు ఉత్తి పానీపూరి ఉంటయి కదా అది మీ ఉన్నట్టు తిమ్ తినండి అని ఇచ్చేవ ఇచ్చేటోడన్నమాట.
మంచోడండి ఆ అంకుల్ ఎవరో గని
అంటే వంద రూపాలై ఇద్దరమే తినే చి తినేవాళ్ళం కదా.
రి బయటికి వెళ్తే మేము కూడా ఫస్ట్ పానీపూరినే తింటమండి.
మ మంచిగ అనిపిస్తుది అంటే మైండు అదొక ఫీలింగ్ ఎమోషన్ లాగా అయిపోయింది డైలీ.
సాయంత్రం కంపల్సరీ చేయాల్సిందే అది, తినాల్సిందే బయటికెళ్తే.
అవునండి బయటకి వెళ్ళినప్పుడల్లా తింటము, రోజంటే కాదు కని బయటకి ఎళ్ళినప్పుడల్లా పక్క పానీపూరి తినేసి, ఇంకేం తిన్నా మంచిదే పక్క పానీపూర అయితే తింటాం. వెళ్తరండి మీరు బయటకి ఈ రోజు.
సాయసత్రం వెళ్లి పానీపూరి తిని వస్తం.
అవునా ఎవరు మీ ఫ్రెండ్స్ మీరు వెళ్తారా?
ఆ పానీపూరి బజ్జీలు అట్లా, అట్లట్ల తరిగేసి వస్తం అండి.
ఎండాకాలం ఇంకా ఇంకా జ్యూస్ లు తలాగడం ఇవే బెటర్ అమ్మా, ఇంకా ఫాస్ట్ ఫుడ్ తింటే మాత్రం చావాల్సిందే అక్కడ. ఆ దెబ్బకి అమ్మా
గపీ ధూర్తా ఉంటయ్
అవునండి ఆసలు గోరంగ ఈ ఎండకలం. తట్టుకోలేమవి, ఒకసారి సమ్మర్ లో అంటే మా ఇంటి పక్కనమ్మాయికి పెళ్లి ఉందన్నమాట. అంటే ఇప్పుడు సమ్మర్ లో జరుగుతాయి కా ఎక్వ పెళ్ళిలో అయితే మేము ఏం చేసినా పెళ్ళి కి వెళ్ళినాము నెను మా ఇన్ ఇంకా అందరం ఉంటాం కదా స్నేహితురాాలమ్మ ఏజో చాలా మంది ఉంటారు అన్నట్టు అందరం కలిసి వెళ్ళినము ఏం చేసిన మేము ఫస్ట్ స్వీట్ తిన్నాము స్వీట్ తిన్నాము కూడా, నార్మల్ గా దూపు అయితాంది, కదా స్వీట్ తిన్న తర్వాత ఏం చేసినాము ఈ చికెన్ ఉన్నది ఇక బిర్యానీ అన్ని ఉన్నాయి అక్కడ అనేసి మంచిగా తిన్నాము, ఇయ చూసుకో దూప దూప దూప కడుపిట్లో ఉబ్బిపోతుంది అది నీళ్ళు తాగడమే తాగడం కూల్ వాటర్ తాగడం కాని నోట్లు మాత్రం దూపడతలేదు
ఫస్డ్ అయితే కష్టలు తినద్దాండి ఎండాకాలం బిర్యానీ లా అండి మామూ
అవునండి ఆ రోజు చాలా బుద్ధి తెచ్చుకున్నాం
అది చూస్తేనేమో తినలనిపిస్తాది తింటే ఏను ఇట్ల ఈగ
ఉ అదేగా అసలు ఘోరంగా ఉందండి ఇక ఆ రోజు బుద్ధొచ్చింది ఎండకాలం ఇట్లాంటి ఫుడ్ తినొద్దనిక, ఆ రోజే డిసైడ్ అయినాం ఇక
అ
తింట ఒకవేళ నైట్ మొన్న మ్యాచ్ చూసారా మీరు
చూసా అండి ఇండియా విన్ అయిది కదా
ఉ చాలా మంచిగా అనిపించింది తుక్కు తుక్కు ఓడిపోయింది అఓ
ఇ ఎక్కువ మెజారిటీతోని గెలిచంది, అంటే నేను చూడనండి ఇ కాకపోతే మా తమ్ముడు చుసాడు చూసుకుంటే అట్లా చూసిన ఆ రోజు మంచి ఇంట్రెస్ట్ నికినికి కొద్ది సయిపు
అవునా చాలా బా అంటే నేను కూడా ఇది వరకు చూడపోయేది, ఒకసారి అప్పుడ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూసాను అయితే అప్పుడు ట్వంటీ ఫోర్ లోనే అనుకుంట అప్పుడు ఓడిపోయింది, దెంట్లోలో ఒకదానినికిక చూసినా ఓడిపోయింది చాలా ఘోరంగా హర్ట్ అయినా ఇం అమ్మో ఇంకోసారి ఇట్లాంటివి చూడొద్దు అనేసి ఇక బంది పెట్టిం, కానీ మళ్ళ ఎందుకో మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చి ఇయర్ చూసినా సరే అనిగా మంచిగా చూసిన వరకి విన్నాయి పీడేష్
నందుగ
మళ్ళీ హర్ చేయలేదు నన్ను వాళ్ళు
లే రండి మరి అగా అద కిందికి న్నా అండి అది ఫెస్టివల్ ఉంది కదా ఇప్పుడు పండుగ ఉంది కదా
ఆ అవునవును వెళ్ళాలండి
ఎలా జరుపుకుంటారండి
మా అంటే మేము ఉగాది పచ్చడ అంటే పొద్దుగల లేస్తారు గదా మామూలుగా అయితే పొద్దుగాల లేసి అంటే ఇల్లు మంచి చేస్తారు అంటే అలకడవ్ ఊకడము చల్లడము ఇంటి కాడ మల్ల తర్వాత అన్ని అలుకుతరు గదా ఎర్రమట్టి తోటి మంచి అనిపిస్తదది అన్ అంటే పేడ తోటి చిక్కగ కలిపి చిక్కగ చల్లుతారు రాత్రి మస్తు ఓపడుతుంది కదా దాని మీద ఎర్రమట్టి తోటి అలకగడం వల్ల ఇంకా సూపర్ ఉంటది మంచిగుంటది నైట్ అంతా ముగ్గులు వేస్తారు కలర్స్ ఏ స్తారు బ్బాబ్బబ్బ మస్తు అనిపిస్తదండీ ఆ ఎంత మంచిగ డెకరేషన్ అంటే మస్తు ఉంటది అది దాని తర్వాత మళ్ళీ మనము అంటే మిగతా పనులు ఉంటాయి కదా నీళ్లు పెట్టుకొని మళ్ళ పోయంటి పెడతారు పొయంటి పెట్టి నీళ్లు పెట్టుకొని స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఉగాది పచ్చడా నేన్ చేస్తారు ఉగాది పచ్చడా కానీ నాకు ప్రా అంటే ఎట్లా చేస్తారో ఆ విధానం నాకు అంత క్లారిటీగా తెలువదు ఎందుకంటే ఇంట్లో చిన్నదాన్ని మా అక్క వాళ్ళు చేస్తారు అనమాట అక్కలు చెల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేస్త నేను తింటా ఇగ అందుకే నాకు తెలియదు చెప్తాను అన్నమాట ఏమేం చె మొ చెప్తాం ఓవరాల్ గా ఆ ఉగాది పచ్చడి చేసిన తర్వాత మళ్ళీ మనకి ఉగాది అంటే చికెను మటన్ ఇవే ఉంటాయి గదా మటన్ చేస్తారు చికెన్ చేస్తారు తార్త పూరీలు చేస్తారు. అ
ఆగండి భక్షాలేస్తారు గద
మేము భక్షాలు చేసుకోము ఓ
అయితే ఈ సరే మా ఇంటికి రండి వీళ్ళ అమ్మమ్మ బాగచేస్తది అవి ఫేమస్ ఇగ ఉగాది అంటే ఉగాది పచ్చడి బక్షాలు కంపల్సరీ ఉండాల్సి
ఏమో అండి మా ఇంటికాడ మేమే చే కోమనుకుంట భక్షాలు ఎవరని అడిగి అందరు భక్షాలు చేసుకుంటారు ఇంక అంటే పండగ తర్వాత ఇడికొస్తారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ హాస్టల్ వస్తారు కదా అప్పుడు కూడా తీసుకొస్త సరే మంచిగా
బాగుంటదండి టేస్ట్ చేయాల్సింద ఒకసారి ఉగాది అంటే ఖచ్చితంగా చేస్తారండి ఎవరైనా సరే ఖచ్చితంగా చే
ఏమెండి మాకు అంటే మా సైడే చేసి వేసుకని మా సైడ్ అంటే మా వాడకి వేసుకోం మేము ఏమైనా మాకెళ్ళి మటన్ ఉంటది కాబట్టి మటన్ లోకి పూరీక ఇష్టం కదా అందరికి పూరీలు వేసుకుంటారు కానీ అమ్మ పూరిలుతిన్నక ఇక అసలు అంటే ఇప్పుడు ఎండకలం కదా మళ్ళీ ఆ నూనే వల్ల మళ్ళీ మళ్ళీ దూపైతేనే ఉంటాది
అప్పుడు పూరి లాగానే అప్పలాగ చేస్తారు అట్లా కొన్ని భక్ష్యాలు కొన్ని పూరీలు అట్లా ఎక్కుంటాం మేము
అవునా అంటే పూరీలు చేస్తారు భక్షాలు చేస్తారా
ప
ఆహా మాకు ఒక పూరీలు ఒకటే చేస్తారు కాకపోతే ఇంకా అంటే మా బాబు ఇట్లా తినడన్నమాట పూరీలు నచ్చవు సో బాబు కొక్కనికి రొట్టెలు చేస్ సముజోనరోట్టలు కాని కిననికే భక్ష్యాలు ఎప్పుడు చేసుకోలేదండి ఫ్రెండ్స్ ఇస్ సొ తిన్నా అంతేగాని మా ఇంట్లొ చేసుకోలేదు
ఓకే ఫస్టే హ ఏంది ఫస్ట్ డే ఆ అవును
నీకు ఎట్లా చేయాలో తెలుసా ఈ సారి నేను ఇంటికెళ్ళినప్పుడు ట్రై చేస్తాం
ఎట్లా చేయాలో అంత ప్రాపర్ గా తెలీదండి ఫస్ట్ మనం పూరి ఎలా చేసుకుంటామో అలానే చెస్ సర్ దాన్ని చేసిన తర్వాత అ బెల్లం ఉన్ను శనగపిండి ఉంటది గదా శనగపప్పు పప్ మా శినగపప్పు నానబెట్టి రెండు కలి కు దంచుతరు
ఊ తర్వాత
అా ఆరోటే ఉంటది కదా రోట్టె మద్యలో ఆ ఇ ఇవి కొంచెం పెట్టి ఈ శనిగపీండి ఉను ఇది బెల్లం ఉంటది కదా
ఆ అవునవును
ఆ దంచిన వాటిని కొంచెం పెట్టి అవి మడత పెట్టి అందులో నూనెలో వేసి ఫ్యాన్లో వేసి కాలవెడ్ కాగబెడ్
అంటే పెంచు మీదనే చేస్తారా ఇవి
ఆ అంటే పూరి లాగా చేస్తారు చపాతి లాగా చేస్తారు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కొంతమంది ఏమో నూనెలో కాలుస్తారు కొంతమంది ఏమో పెనం మీద కాలుస్తారు రొట్టెలాగ
ఓకే
అలా బాగుంటాయి ఇలా బానే ఉంటాయి
ఈసారి పండగకి వెళ్ళిన మాకు తీసుకురండి మీరు
మా ఇంటికి వెళ్ళ బాంచేస్తారు లైన్ లో వచ్చంది ఇట్లా చేసారు బాగుంటది
తీసుకెళ్ళండి వస్తాం మేము కానీ మీక ఏమి ఉండవు మరిగా నీనోస్తే
ఏం పర్లేదండి చాలా ఇస్తదండి మా మమ్మీ అది ఒక రెండు దినగానే మనకి ఎక్కువైపోతుది ఎందుకంటే అందులో ఆ బెల్లంమున్ను అది శనగపప్పు ఎక్కువ ఉంటది కదా రెండు తినగానే పోతది మనకి
అంటే మరి అవి తిన్నాక మీరు రైస్ ఎప్పుడు తింటారు మళ్ళీ అన్నం ఎప్పుడు తెచ్చుకుంటారు
ఆఫ్టర్నూన్ కొంచెం గ్యాపిచ్చి తింటామే ఇగ
అంటే మార్నింగ్ ఇవిది కదా అంటే అంటే ఉగాది
హ మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చికెన్ అయినా మటన్ అయినా ఉంటదిగా
అవునా మాకు మూడుపు అంటే పొద్దు పొద్దుగాలనే కాదు కానీ అంటే పండుగ రోజు ఎంతైనా తినడం లేట్ అవుతుది కదా అన్ని పనులు చేసి కొన్ని అవన్నీ చేస్త